రే ఉన్నాన్నా
హలో
ఆ వినిపిస్తుందా మేడం అక్క ఆ వినిపిస్తుందా నా నీ వాయిస్ నాకు వినిపిస్తుంది
వినిపిస్తుందా నా వాయిస్ మీకు
ఆ వినిపిస్తుంది మేడం ఏం చేస్తున్నారు
ఏం చెయట్లేదు మేడం మేము నైట్
ను మాట్లాడతావు మామలు మధ్య ప్రిపేర్ చేసుకుంటున్నారా మేడమ్ మీరు రోజు తాగుతారా ముజ్జిగా ఒక మద్యనమే ్ర అదే మీ స్కిన్ సీక్రెట్ ఆ మేడం
నో మేడం ఇట్స్ మై
కొంచెం మెల్లిగా చేయండి మేడం వా డిస్టర్బెన్స్ వస్తుంది
అవును మేడం మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో కొంచెం మెల్లుగా మాట్లాడండి మాకు కూడా డిస్టర్బెన్స్ గా ఉంటుంది అ
కలుపుకోండి కానీ బీచ్ని చిలికినట్డు చిలకొద్దు అంటే కలుపుకోండి కానీ బీచ్
హలో అ హలో హలో హలో హలో